హలో
హాయ్ రా
హాయ్ అక్క
ఏం చేస్తున్నారు
నథింగ్ నార్ మనలా కూర్చొని ఉన్నా మీరు
ఏం లే నేను కూడా జస్ట్ నార్మల్గా కూర్చొని ఉన్నా
తిన్నారా ఆఫ్టర్నూన్
యా తిన్నా
ఊహూ
మొన్న ఫెస్ట్ మొన ఫెస్టివల్ జరిగింది కదా షాపింగ్ ఏమన్నా చేసావా
ఉగాదికా
ఆ
ఆహా నో అక్క
మరి ఇప్పుడు నవమికి
ఏమైతే చేయలే చేయలేదు ఓన్లీ పెసిఫిగ్గా అంటే దివాళికి దసరాకి బర్త్డేకె తీసుకుంటాం షాపింగ్ లైక్ ఫెస్టివ్ వేర్ అంటే
ఓ గాడ్ నువ్వు నాలాగే ఉన్నావు కదా
ఇంకా ఒక్కొక్క ఆహా ఆ ఓకే అదే నార్మల్ ఎప్పుడేనా ఒక్క సారి అంతే అంత ఇంట్రెస్ట్ చుంటదక్క షాపింగ్ కి
అవునా
హు మీరు తీసుకున్నారా
యా నేను నేను చేయలేదు బట్ హా హా వచ్చే సయి
ఓకే
ఆ
నేను చేసినప్పుడు ఎక్స్ట్రా కి తీసుకు కుంటా లైక్ టూ త్రీ అట్లా తీసుకున్నాం అనుకో ఆల్మోస్ట్ ఇక ఫెస్టివ్స్ అన్నిట్కి అయిపోతది
ఊ
క్యాజువల్లీ కాబట్టి ఆ అప్పుడప్పుడు దశరా కూడా తీసుకోను లైక్ బర్త్డే కూడా లాస్ట్ ఇయర్ తీసుకోలె ఇంట్రెస్ట్ లేకుండే
ఊహూ
సంత మీరు
ఏంటివి
ఇట్లా డ్రెస్సెస్ తీసుకోవడం తీసుకుంటారా తేపకి షాపింగ్ చేయడం ఇష్టమా
ఫెస్టివల్కి
ఆ
ఫెస్టివల్స్ కి బర్డేస్ కి రీ ఏ ఎవ్వరిదన్న ఫంక్షన్ ఫ్యామిలీస్ లో ఫంక్షన్ ఉంటే అప్పుడు
ఆ ఫ్యామిలీస్ లో ఫంక్షన్ అంటే లైక్ మన ఓన్ మన ఫ్యామిలీలోంటె మాత్రమే తీసుకుంట తీసుకుంటాం లైక్ క్యా జువేర్ వెస్టర్న్ వేర్ అవి ఎప్పుడైనా షాపింగ్స్క షాపింగ్స్కేళ్ళినప్పుడు నచ్చితే తీసుకుంటాం ఆన్లైన్ షాపింగ్ చేస్తారా మీరు
అంటే
లైక్ ఆన్లైన్ షాపింగ్ మీష్ షో ఫ్లిప్కా ఆ
ఆన్లైన్ చాలా తక్కువ
అవునా
ఊ
నేను ఓకే తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు మోడరేట్.
ఆహ
నచ్చితే తీసేసుకుంటా ఆన్లైన్లొ అయిన కాకపోతే ఫిట్టింగ్ సరిపోదు. రోజయి క సో క్ల పట్ చేసినట్టు రాదు ఫ్యాబ్రిక్.
అవును నిజమే క్లాతు నిజంగా బారాదు
ఇన్ కేస్ టూ డేస్ బాగానే ఉంటది. కానీ థర్డ్ డేకి ఇట్లా క్లాత్ షే కలర్ షేడ్ అవ్వడం స్టార్ట్ అవుతది. టూ త్రీ టైమ్స్ వేసుకుంటే అందుకే కొస ప్రిఫర్ చెయాల ఇంకా అక్క మీరు షాపింగ్ ఇష్టమా మీకు.
నాకు కూడా ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టం. కాకపోతే నా నువ్వు చెప్పినట్టే నేను లైఫ్ ఫస్ట్ లో మీషోలో ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పేసి, అందులో నేను చేసా. షాపింగ్ అయితే మా అనుకున్నట్టు నిజం క్లాత్ రాలేదు.
ఆహా వరస్ట్ ఎక్స్పీరి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు షాపింగ్ లో.
యా ఉంది
మీతో ఏంటి అక్క వరెస్ట్ ఎక్స్పీరియన్స్
ఏనరా చ అవునా నాకు వర్స అంటే ఇదే ఒక క్లాత్ అనుకోని ఫొటోస్ లో ఇనా
నమ్ వరెస్ట్ ఎక్స్పీర్ ఎక్స్పీ ఏమంటా ఎక్స్పీరియన్స్ ఏందంటే స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అమెజాన్ లో చిన్నగా ఉన్నప్పుడు లైక్ నైత్, ఎయిత్ క్లాస్ లో సెవెన్త్ క్లాస్ అమెజాన్ లో ఒక ఫ్రాక్ ఆర్డర్ పెట్టుకున్నా రెడ్ కలర్ ది. రెడ్ కలర్ది ఆర్డర్ పెట్టుకుంటే అది వరస్ట్ అది ఫోటోలో
ఇది మాకు రాలేదే అది న మరి నాకు కూడా ఆర్డర్ పెట్రాదు. మీకు రాదు రా అది కోఆర్డినేటర్ వాళ్లకి ఇది ఇప్పుడుదు మరి ఎవరికీ రాదా. కడా
అందికే నాకు. ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అది.
ఏది ఈగ ఇంతేనా ఇంకా మాట్లాడేవ కాల్స్ మాట్లాడవా. అవునా నాకు కూడా సేమ్ నువ్ చెప్ప. రీజన్స్ ఎందుకంటే ఆ తర్వాత మీషో నమ మా మా మానేసిన
కానీ మాకు మీకు మీషో మోసం చేసి, ఇంకా నాకు మీషో తెలియక ముందు అమెజాన్ మోసం చేసి అమెజాన్ ఆ రెడ్ కలర్ ఫ్రాక్ ఆర్డర్ పెడితే అది కో ఫ్రాక్ పంపలే వాడు క్లాత్ పంపిండు మళ్ళ క్లాత్ అయినా అట్లా ఉందాం హ అట్ల లేదు
మంచి
మా మమ్మీ మా మమ్మీ నువ్వు ఆన్లైన్ షాపింగ్ వద్దు ఏమ్ వద్ అన్నది అప్పటి వరకు చేయలే అప్పటి వరకు ఇగా చెయలేదు ఇక ఆన్లైన్ షాపింగ్ టెన్త్ క్లాస్ లోకి వచ్చాక స్టార్ట్ చేసినా మళ్ళ
నేను నేను ఒక టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నా అంతే త్రీ కూడా గాదు జస్ట్ టూ ఇయర్స్ అంతకు ముందు మొత్తం అమ్మనే చూసుకునేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టూ ఇయర్స్ నుండి ఇంకా ఆన్లైన్ షాపింగ్ అని లేకపోతే డైరెక్ట్ వెళ్ళి మనం నాకు నచ్చింది నాకు నచ్చింది తీసుకుంటా గాని అసలు సూటే అవ్వదు